హలో
చెప్పండి మీకి ఏం ఏం వంటలచో
వంటలు అంటే నాకు అన్ని వుండొచ్చు
అదో చెప్పండి మా ఆయన నేర్చకుంటడా దాన్ని వంటలు
మీ ఆయన ఉన్నాడా పక్కనా
ఉన్నాడు కొంచెం దూరంలో ఉన్నాడు రెండుడుల దూరానా గాని నేర్చుకుంటాడేమో ఆయన కూడా వంటలు మాస్టర్
అయితే ఆయన ఏం అందుతాడో చెప్పండి నే నేర్చుకుంట ఆయన
అ అన్నివొందుతాడు అది ఎట్లా ఉంటాద్ర అంటే తెలవదు మనం వన్ అండ్ హాఫ్ నచ్చలే అంటే తెల్లారు ఉండడాంటే వండుతునే ఉంటాడు ఇగ
ఫర్ ఏదైనా కర్రీ చెప్పు ఎట్లా అమ్ముతాడు మటన్
మటన్ అయితే సూపర్ అండుతాడు ఆ ఎట్లా వండుతాడు అంటే మాములుగా న నూనె పోస్తాడు నూనె పోస్తు కిన్న పీచలు చేసుకుంటాం మేము
ఆ
ఆ చిన్న చిన్న పీసులు చేసుకొని పక్కకు పెట్టుకుంటాం నూనె పోస్తాం నూనె పోసి దాంట్లో కొన్ని పోపు గింజలు వేస్త స్తాం ఆ మటన్ కొంచెం ఉంది అనుకో కొంచెం ఉండ ఏమో ఆ ఏమంటారు ఆ ఉల్లిగడ్డలు ఉండ మిరపకాయర వేస్తాం కొంచెం ఉండకుండా మన కేజీ అంత ఉంటే అవి వెయ్యకుంటా మటన్ వేస్తాం
ఉహు
వేసి బాగా ఎం మ ఒక అర్ధగంట ఎంపుతాం అట్లనే అవి ఏం వేయకుండా ఆ అర్ధగంట ఎంపినాక అలా కొంచెం పసుపు కొంచెం వేంచినాక మళ్ళీ ఉప్పు వేస్తాం ఉప్పు వేసినాక మళ్ళీ ఒక పది ఇరవై నిమిషాల తరవాకు మళ్ళీ అల్లం వేస్తాం అల్లం వేసినాక మళ్ళీ పది నిమిషాల తర్వాతకి కారం ఉప్పు ఉప్పు వేసినా కారం వేస్తాం ఇక వేస్తాం అప్పటిక అ మాడడానికి వస్తది గద మళ్ళీ మాది మసాలాలు వేస్తాం గతాం సూపర్ ఉంటంది డీప్ ఫ్రై లక్క బాగుంటది అట్లా బాగుంటది అట్లా చేస్తంది అనమాట ఆయన నేన ఎన్న చేయలేదు మటన్ ఆయన చేస్తాడు చికెన్ అయితే చేస్తా
నవ్వు చికెన్ అట్ల చేతవ్ మరి
ఇగ మ తమ్ముడు పెడతాడు ఇగ ని అంత వారేకుండా బాగుందని తింటాడు
ఉ ఉ నవ్వుఎతే చికెన్
నేను సేమ్ మీరు మటన్ లేద చికెన్ పెట్టుకోవచ్చు ఏం లేదు
ఉహు
అంటే మామూలుగా ఇంగ మెరపకాయలు కొంచెం తెచ్చసుుకుంటాం కద చికెన్ పాకులు అరకిల తెచ్చుకుంటాం కాబట్టి చిన్న చిన్న పీస్ కట్చే కుంటాం మేము ఎప్పుడైనా పెద్ద పెద్దగా ఉంటే నాకు తినబు కాద అనేసి చిన్న చిన్న కార్యాస్తం ఆ బొక్కలు ఏమైన్నా ఉన్నా తోళ్ళలు ఏమైన్నా ఉన్నా డైరెక్ట్ ఫాస్ట్ కుక్కకిస్తాం మాన తర్వాతకి వంనాకంటే మనం దానికి ఆయిల్ వేస్ట్ కారం పూలు అన్నీ వేస్ట్ అని ఆలోచిస్తార అనమాట మా ఆయన
ఉహు
ముందే వేస్తాం ఒక రెండి ఉంచుతాం మన దాని కూరళ కలిపేయాలి కాబట్టి ఇగ మంచింగ పో పు అంటే పోపు నూనె బాగా పోస్తాం బాగా పోసి మన పోపు గింజర వేసి పచ్చిమిర్చిన్నో ఇతద్ద కొత్తిమీర ఇద్ద మ అ ఉల్లిగడ్డలు వేస్త తనమాట ఉల్లిగడలు బాగా రెయిని ఎక్కువ వస్తుందట కదా వేస్త ఉమ్ వేసినాక చికెన్ వేసి చాలాసేపు మరిగినక పసుపు వేస్తాం
ఉమ్ హు
పోపు వేస్తాం వేసినాక తర్వా తికి మొత్తం ఇట్లా డీప్ ఫ్రై లెక్క కావాలంటేనేమో ఇప్పుడే ఇగ అంటే వాటర్ వాటర్ కావాలంటేనేమో కొంచెం వాటర్ వచ్చేదాక ఉంచాలి డీ ఫ్రై కావాలంటనేమో ఇంకా చాలాసేపు వేగినాక అల్లం వేస్తాం ఏసి కొంచెం అంతా కారం వేసి ఇంగ మసాల పెడుతా చాలా సేపు ఉడి కదా ఆశయం పోదువానమాట బాగా
అడుగంటదా గిన్నె
అడుగంటది ఇగ తక్కువనే పెట్టి ఎంపుతాం నేను వా ఈయన ఉంటేనేమో తక్కువ ఎక్కువ పెడతాడు గిన్నె కూడా మాడేటటు చేస్తాడు గిన్నె కలర్ వచ్చేటట్టు చేస్తాడు ముక్కలు అది మిస్టేక్ ఒక రెండు నిమిషా అ పక్కకి పోయినవ్ ఆట అకూర డైరక్ట్ పెండగడ్ ఇగ అట్ల ఉండి అట్ల చేస్తుండు వచ్చాడు చేసినకా బ్రౌన్ కలర్ వచ్చి రెడీ చేస్తాడు ఇగ వేరే కొత్త చుట్టాలు వచ్చ ఇడ అంటే కూర పెట్టి మర్చపోయినట్టున్నారు ఏ ముచ్చలు పెడతారో కూర మచపోయినారా అట్టుంటుంది అన్నమాట మా కూర ఇగా అది మారు మసాలా మాారు మసాలాలు తన్నెస్త సే ఇక సుప్పు సూపర్ గా ఉంటుంది డీప్ ఫ్రై అట్లానే ఉంటుంది కదా మే బి
అయితే నేను ఈరోజు చి చికెన్ ఫ్రై చేసిన
ఆ
నార్మల్ గా చికెన్ ఫ్రై అంటె ఇట్లాసాం మాయిల్లోనే బాయల్ చేస్తాం కదా కుండా వాళ్ళు ఓన్లీ బోన్లెస్ చికెన్ తీసుకున్నారు
మేము కూడా బోన్లెస్ చికెన్ తీసుకుంటా ఎప్పుడైనా
టే ఇక్కడ నేను చూసింది ఈ రోజు
ఆఁ
పొడి ఏసి ఆ వాటర్ లో ఏమో లిక్విడ్ ఏసిండ్రు ఒకటీ జ్యో పో సాల్ ఏదో సాల్ట్ కి సంబంధించింది అన్నాడు ఆయన అన్నాడు కాదు కాదు పేస్ట్ కు దానికి సంబంధించింది అన్నారు
ఆ హాఁ
అవి జస్ట్ బిర్యానీలా అవి సాస్లు ఏస్తాం చూసినవా
ఆ
ఒకటి వాటర్ లాగానే ఉంది లిక్విడ్ అది, అది కొంచెం కలిపిండు ఎంత ఒక ట్వంటీ ఎమ్ ఎల్ అంటే ఒక వాటర్ బాటిల్ మూ
వెనిగర్ లాంటివి ఏమో వెనిగర్ లాంటివి చేస్తారు కదా
ఎన్నిగంట్లకి జరుగుతది
వెనిగర్ అనీ ఒకటి ఉంటది అది ఏస్తారట అంటే నేను యూట్యూబ్ లో జూసినా
నేను ఈ రోజు లైవ్ లో చూసిన వాటర్ బాగా బాయిల్ అయనంక అది ఏస్ గితే వాటర్ అనేది కొంచెము రెడ్ కలర్ లో చేంజ్ అయింది లైట్ గా అంటే ఆయిల్ లెక్క చేంజ్ అయ్యింది.
ఆహా
ఇంగ దాంట్లో డైరెక్ట్ ఈ చికెన్ పీసెస్ ఏవైతే ఉన్నాయో డైరెక్ట్ గా అన్ లో యేసేసిర్రు కొట్టేసి బోన్లీ చికెను ముక్కల్ ముక్కల్ కట్ చేసి దాంట్ డైరెక్ట్ వేసిండ్రు ఈ కొ పది మినిమం ఒకటి పదినికిల్ పదిహేను నిమిషాలు బాగా ఆలనే బాయిల్ చేసిలా వాటర్ లో
ఆహ
ఎమ్మటే ఇగ సేమ్ ఆయిల్ ఎంపినట్టే అట్ల ఎంపేసి తీసిర్రు తీసి పక్క కేసి మన దోషం పెనం ఉంటది కదా దో మీద మళ్ళా ఆయిల్ పోసి ఎగ్జాక్ట్లీ మనం దోశలు అయితే ఎట్లే ఏస్తామో అదే వికెన్ల చికెన్ ఇగ మొత్తం మూగి అటు ఇటు తిప్పుకుంటా దాని మీదే
ఆహా
దాని మీద ఒకటి సేమ్ మళ్ళీ ఇంకొకటో మన ఇప్పుడు నూడిల్స్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తారు కదా రౌండ్ దాంట్లో కొన్ని దీంట్లో కొన్ని ద ఆ చికెన్ మంచూరియా లెక్క పెట్టశరు ఏదో చికెన్ ఫ్రై లెక్క పెట్టసరు అసలు వా యిస్ తింటే మాత్రం మెత్ త్తగున్నది
ఆహా
మటన్ కూడా అట్లనే చేసిర్రు. సేమ్ మటన్ కూడా మెత్ మెత్తగుడికింది మటన్ అయితే. అసల్ చికెన్ లెక్కనె ఇట్లా పడుతన్నాయి. ఇట్లంటె ఊషోస్తుంది మటన్ కూడా. మస్తంటె మస్ తున్నది మటన్ కూడా.
ఆహా
అదేదో ఉండే అస్సలు నీ తీసుకో మస్తు అనిపించింది. అది తీసుకున్నా బాగుంటాను. వాటర్లో ఏం తిన్నాయన అసలు చికెన్ని.
ఆహో
పడబొతుంటే ఏందో అంటే, ఒక ఐదారు వాయిలు ఎత్తారు కదా! ఏసినంక వాటరు పడబోస్తురు. నేను ఆయిల్ ఏమో అన్న గన్ త ఉన్నింది గది ఎందుకు పడబోస్తారంటే, అది ఆయిల్గాద్ తమ్ముడు వాటరే జస్ట్ మినరల్ వాటర్ అని చెప్పేస్ అనన్నాడు ఆయన.
ఆహా
అదేంది వాటర్ లో ఉడకబెడతారా అంటే, ఇగ చూడు అని చెప్పి చూపెట్టిండు ఇగ నాక్ ఆయన.
అరె వాటర్ లో ఉడకబెట్టుకొని, మల్ల చేస్ తినేవన్నీ ఏసి
జస్ట్ వాటర్ లొ ఉడకబెట్టిండు. అదేమో సాస్ లాంటిది ఒక కొంచెం నాలుగు మూతలుంట పోసేసి చికెన్ ఉడకబెట్టిండు. ఉడుక దాన్ని తీస్ వచ్చి దోష పెనం ఉంటది కదా ఐరన్వీ. మన బైట టిఫిన్ సెంటర్ లొ ఉంటాయి చూడి వాటిలో వేసి మొత్తం కాల్చిండు బాగా.
ఆహా
ట్టుగా ఇటు ఉప్పు కారం గిట్ల లైట్గా చల్లేసి, దాదిగ అంటే, వీళ్ళకిడ ఆల్రెడీ కలిపిన మాసాల ఉంటది కదా!
ఉంటది. ఉంటది.
ఉక్కపెట్న పీసినా కలిపిన మసాలా మీద లైట్ గా నీళ్లంటినట్టు అంటుతాంది అంతే. చిక్కగా పిండిలో వాటర్ ఎక్కువైతే ఎట్లుంటది? వాటిలాగ అక్కనల ముంచి, ఎంబటే ఆ పెనం మీద అటు ఇటు కాలుతుర్రు. అదే ఉప్పుకారం అట ఇగ.
ఆ అదే అ
మసాలా అల్లా మసాలాల్లో ముంచితే, అది అంటను కూడా అంటలే మొత్తం. ఇట్లా నీళ్ళల్లో ఉన్నట్టె లైట్ గా కారం గిట్లా అంటుతుంది. టేస్ట్ అయితే, సూపర్ ఉన్నది.
ట్రై చేయరా ఒకసారి. ఈ జన్మకు సాధ్యమైతదో కాదో నాకు. తుందో కాదొ నాకు అట్ల ట్రై చేసుడు, బాగారా రైసు కె ఎట్లనో చేసినా ఆటో ఇటో ఎవ్వర్ లేకుండా ఒక్కదాన్నే. సాధ్యం చేయగలుగు ఎంత కావచ్చు అనిపిస్తాంది. చిన్న చిన్నగా
కానీ బాగుంది ఐస్ క్రీమ్స్ బాగున్నాయి మొత్తం మొన్న ఉమ్
క్క్రీమ్స్
అర్ధంగాలే
ఐస్ క్రీమ్సు ఒకటే ఇచ్చిర్ర ఎక్కువ ఎక్కువ ఇచ్చరా
ఇచ్చుడేం లేదు మొత్తం మనమే తీసుకున్నాడే పోయి
అవునా అదే మేము ఒక పెళ్ళకి పోతే ఆ పెళ్లి కాడా కూడా సేమ్ ఎన్ని చేద్ ఎన్ని ఇత్తాండే పిచ్చి దానిలెక్క పోయిన చిన్న పల్ల లేక పోయి తెచ్చుకున్నా ఆరేడు ఐస్ క్రీమ్ తెచ్చుకున్నా తినడానికే విరక్తి పుట్టింది అంతగానం తిన
మకుడా సేమ్ అంతే మనము ఎట్లా అంటే మన ఊళ్ళలో ఫంక్షన్అన్లా
కప్పులు ఉమ్
కప్పుల్ కాదు మన వాటర్ గ్లాసు గిట్ల రెంపు గిట్ల పెడతారు చూసినవా టేబుల్ మీద ఎవరికీ నచ్చింది వాడు తీసుకపోరాని గొట్లనే పెడతది టిఫిన్స్ ఐన ఏమైనా స్వీట్లైన బిర్యాని అయిన అని అందులోనే పెడతారు పోతారు ఎవరికి ఎన్ని కావాలంటే తీసుకొని పోవుడే వాడు ఓరుతటే వీళ్ళు డిం వేటు జీరో అంటారు మల్ల
ఉమ్మ్ పర్దలేదు బాగుంది అదే మన ఊర్లో అయితే ఇళ్ళు తీసుకునే డబ్బా కాకా ఫాస్ట్ తీసుకొని వస్తారు
మళ్ళ అన్ని గాజు గ్లాసులే
చేమ బాగా
అందరు అందరూ పెడుతారు ఇటు సైడ్ గాజు గ్లాస్ అంటే అది ఇండివిజువల్ కా కంపెనీ తరఫున గ్లాసులు అవి అంటే ఎవరు తెచ్చినవి వాళ్ళు మల్ల క్లీన్ చేసి వాళ్లు వాళ్లే పట్టుకెళ్తారు పార్సల్ ప్యాకింగ్ చేసుకోని
ఆహ మరి మనదా అంటే ఎవరయినా పిల్లనుండి బాగ్ వేసుకొని తీస్
మొన్న రెండు గ్లాసులు తీసుకొచ్చినట్లు
కాదా అదే అట్లా తి తీసుకొస్తారు కదా అట్లాంటి తెలివితేటలు ఉంటాయి బానే అని ఆహా
ఆ ఆ
చ్చ వగు దిినము మొన్న ఇం ఇగ ఈవెంట్ పోతే అక్కడైతే మ్యారేజ్ హల్దీ అన్నమాట మ్యారేజ్కి తెల్లారి ఉంటది కదా దానికి మూడు రోజులలకు హోటల్ బుక్ చేసుకున్నాడు త్రీ డేస్ అక్కనే మొత్తం ప్లేస్ వాళ్ళకు ఈ వాళ్ళ పెళ్ళికి వచ్చిన వాళ్ళ పెళ్ళకి వచ్చిన గెస్ట్ల కూడా రూమ్స్ అలానే బుక్ చేసారు ంట గోరంగైసురు అక్కడంతే బిర్యానీలు చికెన్లు అన్నిీ ఫుల్ అది కడపుడ
ఆహా మొన్న మేము కూడా ఇక్కడ వేరే చెల్లది రిసెప్షన్ అంటే పోేనాం పోయినో వా అంటే వంటలు చేస్తండమైనా గుమ్మగుమలాడినాయి
ఆహ
వాళ్లకు మగ అన్నంటానే ఎప్పుడు తినాల ఎప్పుడు తినాల అంటన మామాట ఫీలింగ్ పద్దున తిని పోయినాంగాద మధ్యాహ్నం ఇక ఆసరా ఇందే అసలు తినలే అసలు తినం కూడా కానీ ఆడా స్మెల్ బాగా వస్తంది మంచి చానపించట్లె అనిపించింది ఎప్పుడు పెడతారు ఎప్పుడు పెడతారు కునం గాని‌ ఆ వచ్చే సారి తొమ్మిది అయింది ఎనిమిదిన్నర తొమ్మిది అయింది అప్ అప్పటికి చిన్నొడు వాచి కాక్ చెత్తన్నానే ఇ అయన వేరటైన కొని వేడి ఎకపోతే ఇ అనన్య వాళ్ళ నాన్ననే ఎత్తుకపోయిందు ఎత్తుకపోతే ఇక మేము చానంగా ప్లేట్లో పెట్టుకొని నామా వాళ్ళు పాపం కొంతమంది ఆ ఉప్పరి పల్లోలు వెంకన్న వాళ్ళ వీళ్లు ఉన్నారు అన్నం ఫుల్ అన్నం వేసింద్రు ఇంకా అసలు మా టన్ మాత్రం ఒక్కడు కూడా బొక్క వేయలేదు నాకైతే అ గనం వెసిర్రు మళ్ళీ పావుకి వేసినట్టు ఉన్నారు కూర కూర అన్ వేసిండ్రు అసలు విరక్తి పుట్టింది అంత బాగుంది వస్తు అంటే ప్రశాంతంగా తిన్నాం అనమాట మళ్ళ బాబును వాళ్ళు ఎత్తుకుపోయేసరికి ఆయన ఎతుకుపోయేసరికి ప్రశాంతంగా కూర్చున్నా ఏ లొల్లి డిస్ట్రబెన్స్ లేకుండా చిన్న గా తిన్నా నా ఇక తింటా అంటే వాళ్ళ మనలే అంటే తినకుంటున్నాం మంచిగా అనిపించింది ఇక మళ్ళ వాళ్ళు నేను సాటిస్ఫైడ్ట్టే మరి ముక్కలు కూడాంట మరి చినర్ కాదుగానే చిన్న కడకనే మెత్తగా చేసిండ్రు కదా మంచిగా అనిపించింది టేస్ట్ కూడా నోట్లో పెట్టు కూడా కలిగిపోతుంది ముక్క కూడా పాపం ఆయమ పన్నెండు ఇవ్వాలమనేసి పూరినీ బాగారా కూడా బాగా చేసిండు చికెన్ కూడా డీప్ ఫ్రై చేసిందట మొత్తం తో దగ్గర జేషిండాటా ఇగ నేను అసలు మటన్ మంచి అసలు నేనోమో చికెన్ వేసుకుందాం అనుకున్నా కానీ మటనే ఫుల్ అసలు మస్తున్నదని మటనే తిన్నాం ఇగ చికెన్ జోలికే పోలే
ఆహ హ
మ్ కానీ బా